హలో అండి
అ హలో చెప్పండి
హ ఇటీవల మీరు ఎక్కడన్నా టూరింగ్ ప్లేసెస్ కి వెళ్ళారా అండి
వెళ్ళామండి
ఆ ఏం ప్లేసెస్ కి వెళ్ళారు ఏదన్నా విహార యాత్రలకి వెళ్ళారా లేదంటే డివోషనల్ యాత్రలకి వెళ్ళారా
అ వెళ్ళాము అండి
అదే ఏ ఊరికి వెళ్ళర్
విజయవాడ విజయవాడ అన్నవరము దాక్షారామమ్
దర్శనం అలా బాగా జరిగిందా అండి
ఆ జరిగిందండి
అంటే ఎటు ట్రైన్ లో వెళ్ళారా బస్లో వెళ్ళారా
ట్రైన్ లో వెళ్ళినాము కొన్ని ప్లేసెస్ కి అక్కడ నుంచి మళ్ళీ బస్ కి వెళ్ళాము
ఓకే టికెట్ ప్రైజెస్ ఏం ఏమన్నా హెవీ గా అనిపించాయా లేదంటే నార్మల్ గానే అనిపించ్
నార్మల్గా బాబు పెట్టిన కదా ఫ్రీ ఫ్రీ
ప్రీ బస్ ఓకే ఓకే ప్రీ బసెస్ కి వెళ్ళారాండి ఏదనా ఏసీ కోచ్ మాట్లాడుకు కొని వెళ్ళారా లేదంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఏమన్నా మాట్లాడుకున్నారా
ఆ అక్కడ కొన్ని ప్లేసెస్ ప్రైవేట్ ట్రావెల్స్ మాట్లాడుకుని వెళ్ళాంని
ఆ ఓకే అంటే ఎలా అంటే ఎక్కడ నుండి ఏం ఏం ప్లేసెస్ చూసారో కొంచెం చెప్తారా అండి
మనము కర్నూలు నుంచి డోన్ కెళ్ళాము ట్రైన్ లో అక్కడ నుంచి మేము టికెట్ బుక్ చేసుకుని డోన్ టు విజయవాడకి వెళ్ళాము అక్కడ మార్నింగ్ దర్శనం చేేసుకుని మళ్ళీ ఒక ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకొని అక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి తిరుమల అనేసి గృహలు కొండ పైకి పానకాల నరసింహస్వామి అలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఆ ప్లేసెస్ చూసుకుని అక్కడ నుంచి మేము అన్నవరంకి వెళ్ళాంమండి అన్నవరంలో కొన్ని స్టే చేసేసి ఆ రోజు మరుసటి రోజు దర్శ
పొలంలో మీరు ఫుడ్ అన్నదానం సత్రంలోనే తిన్నారా లేదంటే బయట ఏదన్నా హొట్ వల్లె తిన్నార్
ఎల్ల లేదు మ్మ్ బాన్ ఆఫ్టర్నూన్ వచ్చేసి దర్శం చేసు కాని అన్నదానంలోనే తిన్నాము మళ్ళీ నైట్ అక్కడే స్టే చేసాం మేము స్టే చేయడం వల్ల మేము బయటకి వెళ్ళి తిన్నాము
ఓకే పానకాల నరసింహస్వామిలో పానకం ఇచ్చినారా అండి లేదా
ఆ ఇచ్చారండి
ఓకే టేస్ట్ ఎట్లా ఉందండి అది
ఓ
ఆ
అక్కడ నుంచు మలీ దాక్షా
ఓకే ద్రాక్షారామం కూడా వెళ్ళారు. ఓకే అంటే ఓవరాల్ గా టెంపుల్ ప్లేసెస్కి ఒక్కటి వెళ్ళారు. ఏదన్నా సైట్ సీయింగ్ ప్లేసెస్. కి గానీ బీచెస్ కి గాని అట్
ఆ అది వెళ్ళలేదండి తట్ట ఉంటే ఇచ్చిపెడతాడు
అన్నవరం ముందరనే అన్నవరం కి కొంచెం దగ్గరలోనే బీచ్ ఉంది కదండి చాలా మంచి బీచ్ అది.
ఆహ వెళ్ళాలేదండి మకర దర్శనం చేసుకొని అక్కడ వ్రతం చేసుకొని మేము రేటర్న్ వచ్చేసాం.
ఓకే అంటే మీ ఫ్యామిలీతో పాటు వెళ్లారు. ఫ్రెండ్స్తో వెళ్ళారా
లేదు లేదు ఓన్లీ ఫ్యామిలీ తో
ఓకే అండి. గా జస్ట్ ఆ సింమాచలం కూడా దగ్గరనే అనుకుంటాను కదండి అక్కడ నుండి అ దేన్ని విజిట్ చేయలేదా మీరు సింహచలము కొంచెం ముందరనే ఉంటే భద్రాచ చలము
ఆ చేసామండి
అవి రెండు కూడా వెళ్ళారు అంటే భద్రాచె చలం కీ అంటే బోటింగ్ లో వెళ్ళారా పాపి కొండలు చూస్తూ లేదంటె నార్మల్ బస్
నార్మల్ బస్సు లో నే వెళ్ళినమండి మేం
అయ్యో బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఇంగా చాలా బాగుంటుంది కదంన్ డీ అది
బేరలేదండి నెస్టైమ్ ట్రై చేస్తామండి అప్పుడు వెళ్తాము ఇప్పుడైతే నార్మల్ లు
ఓకే అంటే నార్ మల్గా అరుణాచలం ప్పుడే ఈ మధ్య ఫేమస్ అయింది కదండి అద్ ఏం విజిట్ చేయలేదా మీరు
ఆ వెళ్ళినామండి
ఓకే అదే ఎట్లా దర్శనం మా బ్ బై వాక్ ఏమన్న చేసారా ఫోర్టీన్ కిలోమీటర్స్
సము వాకబుల్ డిస్టెన్స్ తోనే అంతా
ే ఓకే ఓకే అక్కడ ఫుడ్ అక్కడ ఏమన ఫుడ్ బానే ఉందా అండి
ఆ బాగుందండి
అంటే టెంపుల్సాకానీ ఆ కాంబినేష్
బా చందా
బాగున్నాయి హలో హలో హలో హలో హలో ఆ హలో చెప్పండి.
ఆ వినిపి
ఆ వినిపిస్తుంది. చెప్పండి. మధ్యలో వాయిస్ ఏమో అదెం హ్ చెప్పండి.
అంటే ఇంగా అవన్నీ టెంపుల్స్ ఒక్కటి దర్శనం చేసు కూని వచ్చారు అన్న మాట ఆ తిరుపతి అలయం
ఆ వెళ్ళామండి తిరుపతి ఏళ్ళము. అరుణాచలం శ్రీకాళహస్తి
ఓకే ట్రయిన్ జర్నీ ఎక్పీరియన్స్ ఏమన్నా చె ప్పగలరా మీరు
తమం హ్
ఓకే నార్మల్ గా సీరియల్స్ టీవీస్ అలా చూస్తారా అండి.
ఆ చూస్తామండి.
అంటే ఏం ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం మీకు.
డి జబర్దస్త్ ఈ టీవీలో షోస్ అన్ని చూస్తామండి.
ఏ టీవీ షోస్ అన్నీ చూస్తారా. అంటే మోస్ట్ ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ షో ఒకటి ఉంటది. గాదా డి ఇంట్రెస్టింగ్ గా చూస్తారా. టీవీ సీరియల్స్ గాని అట్లాంటివి ఏమి చూడరా అండి.
రంగుల రాట్నం చూసేదాన్ని అండి. టీవీ సీరియల్స్ అంతగా ఇంట్రెస్ట్ లేదండి. ఓన్లీ షోస్, మూవీస్.
ఓకే
హ్ మీరు వెళ్ళలేదాండి ఎక్కడికి? ట్వల్కి
ఆహా లేదండి. మేము ప్రజెంట్ అయితే ఏ టూర్ కి వెళ్ళలే ఆ సం ఫ్యా ఫ్యామిలీ ఇష్యూస్ వల్లా. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నం. ఆ
త్రీ బస్సెస్ పెట్టారు కదా అండి బాబు వెళ్ళొచ్చు కదా బాగా
వెళ్తామండి. నెక్స్ట్ టైం ప్లాన్ చే ద్దాం అనుకుంటున్నాం అదే ఫ్రెం డ్స్ తో ప్లాన్ చేస్
అవునా ఉ ఎక్కడ వెళ్ళిన ఫ్రీ. ఏపీ మొత్తం ఫ్రీ బస్సెస్ పెట్టాడు మంచిగా వెళ్ళి అన్ని
ఆ ఆయిల్ ఆయిల్ రేటేస్ ఆయిల్ రేట్స్ పెంచేస్తున్నాడు. అన్ని రేట్స్ పెంచే స్తున్నాడులేండి.
చేస్తున్నారు కానీ ఫ్రీ బస్సెస్ అయితే ఉన్నాయి అవైలబుల్లా. అదొక్కటి పెట్టినాడు కాబట్టి మీరు వెళ్ళవచ్చు బాగా.
ఆ రేషన్ పెరుగుతుంది. అన్ని రేట్స్ టూ మచ్ గా పెరుగుతున్నాయి.
ఆ
ఆ అది ఒక్కటే అని కాదు కదండి. ప్రీ బస్సెస్ ఒక్కటే కాదు కదా అన్ని రేట్స్ పె పెరిగి
హ్ పెరుగుతున్నయి. సిలిండర్
ఆ త్రీసైడ్ లేఅది ఇరాన్, ఇజ్రాయిల్ వార్ వల్లా ఇంగా పె పెట్రోల్ రేట్స్ కూడా పెరిగిపోయినయి. గ్యాస్ అయితే అసలు కొరత వచ్చేసింది. గ్యాసే రావడం లేదు ఇంట్లో.
టూర్ కెళ్ళాం కదా బయట ఫుడ్స్ ఎక్కడ అవైలబుల్ గా దొరకడమే లేదు. ఇంతకు ముందు అయితే చాలా షాప్స్ ఉండేసి బాగా అవైలబుల్ గా ఉండేది ఇప్పుడు లేదు. బాగా మెయిన్ మెయిన్ హోటల్స్, రెస్టారెంట్స్ అట్లాంటివి మాత్రమే ఉన్నాయి ఇప్పుడు.
ఏదో వాళ్లు వాళ్లు గొడవ పడుకొని మమ్మల్ని మా నచ్చినట్టుంద అది ఆ ఆ యుద్ధాలు ఎప్పుడు స్టాప్ తాయో ఈ ఎల్పిజీ సమస్యలు ఎప్పుడు తిరు వస్తాయో అని వెయిట్ చేస్తున్నాం మేము
అవును అండి
ఆ ఆల్రెడీ అయితే టూ ఆ వన్ వన్ షిప్ అయితే వ వచ్చేసింది నందాదేవి. నెక్ట్ ఇంకా టూర్ షిప్స్ కూడా రీచ్ అయి ట సుభంగా గ్యాసెస్ ఏం ప్రాబ్లమ్ అయితే ఏం ఉండదును గుంటున్నాను
మ్
ఆ మరిగ మైదా దోష చుడండి ఏం తిన్నారు మేడం మీరు
చపాతీ కర్రీ ఉ మరి తిన్నారా
ఆ తిన్నాను మేడమ్
ఏం తినరు
సేమ్ మ్యాడమ్ చపాతీ కర్రీ నే
ఆ అ సరే సర
ఆ ఆ తూమచ రే రేట్లు అయితే చాలా పెరిగిపోతున్నాయి మేడం అన్ని ధరాలు కూరగాయలు కూడా చికెన్ రైడ్ కూడా
మే నుంచి అసలు చికెన్ అవైలబుల్ గా ఉండనే ఉండదంట అంత రే టు పెట్టేవరు తినడం లేదు అది కాక అంత రే టా అని అంటున్నారు చాలా వాళ్ళకు కూడా లాసెస్ వస్తున్నాయి షాప్స్ అన్ని క్లోజ్ చేసేసుకున్నారు ఏప్రిల్ వన్ ను బాలు
రిసెట్గనే ఆ గుడ్డు రే తగ్గింది తగ్గింది అంటే తగ్గిందిలే నాయనా కునే లోపల ఆ చికెన్ రేట్ కొండ ఎక్కింది చూడండి మేడం ఆ ఫోర్ హండ్రెడ్ అంట కేజి ఆ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా తిన్ టారో ఏం ఏం ఏం చేస్తారు ఈవెన్ ఆచ్చి చికెన్ ఒక్కటే ప్రైస్ తక్ ఎక్కువ ఉండేది ప్రోటీన్ ఉన్న ఫుడ్ అంటే మటన్ ఎలా కోనలేదు ఆచి టెంప్రైజర్ కూడా అది పెరిగిపోది ఇంగ ఏం చేయలే మన్
మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఇబ్బంది బసుతున్నారు ఇ ఎల్పిజి గ్యాస్ ప్రాబ్లం అయిపోయింది నిత్యవసర సరుకులు పెరిగిపోతున్నాయి అన్ని పెరిగిపోతు ఉన్నాయి వాళ్ళు చాలా కష్టపడు
కాలేజ్ పీజెస్ అట్లనే పెంచుతు తరు డొనేషన్లు అట్లనే అడుగుతారు అన్నిటి అ ట్లనే అడుగుతారు చూడండి మేడం అన్ని టూ మచ్ రేట్స్ పెడుతున్నారు ఇదిమో తగ్గి గించడం లేదు ఏమో మేడం సొసైటీ ఎట్లా పోదు
ఉ ఎవరికి ఏం అర్థం గావడం లేదు కామన్ యే ఇప్పుడు ఏం చేస్తాం మళ్ళీ లాక్డౌన్ అంటున్నారు
ఆ రీసెంట్ గానే ఒక జస్ట్ న్యూస్ చూసాను ఇప్పుడే ఏదో యాక్సిడెంట్ జరిగింది అని బైక్ మీద జరిగింది అని హెల్పింగ్ కోసం అని ఇద్దరు వెళ్ళి దిగుతుండగానే ఒక లారీగా వచ్చేసి గుద్దేసిందిట
అయ్యో కాపుం
జస్ట్ ఆ హెల్పింగ్ అనిపోయి ఊరికే ప్రాణాలు కోల్పోయినారు మేడం
అ బ్యాడ్ లక్ ఏం చేస్ అందిన్ చోటే ఉమ్ ఉమ్ ఊ
ఓకే మేడం థ్యాంక్ క్యూ ధన్యవాదాలు